హ హలో ఉమ్ బావున్నా నువ్వు బాగున్నావా?
నేను కూడా బాగున్నాను ఈ రోజు లైబ్రెరీ
ఉమ్ సరే లైబ్రెరీస్ అంటే నాకు చాలా ఇష్టం అక్కడ టైం స్పెండ్ చెయ్యడం నాకు రిలాక్సింగ్ ఉంటుంది
నా కూడా లైబ్రెరీ లో ఉన్న సైలెన్స్ అండ్ అట్మాస్ఫియర్స్ చాలా ప్లెజెంట్ గా ఉంటుంది కదా?
ఊమ్ నిజమే అసలు చదువుకోవడానికి అసలు పర్ఫెక్ట్ ప్లేస్ కదా లైబ్రెరీస్
మరి లైబ్రెరీ అంటే సింపుల్గా ఏంటి?
లైబ్రెరీ అంటే ఇంకా బుక్సు, మ్యాగజైన్సు, జర్నల్సు, న్యూస్ పేపర్ ఇంగా డిజిటల్ రీసోర్సెస్ స్టోర్ చేసే ప్లేస్
అంటే నాలెడ్జ్ సెంటర్ అన్నమాట.
ఊ అవును కరెక్టే.
మరి లైబ్రెరీస్ ఎప్పట్నుంచి ఉన్నాయి?
అంటే చాలా ముందు కాలం నుంచి లైబ్రెరీస్ ఉన్నాయన్మాట
అవునా అంటే లైబ్రరీస్ హిస్టరీ చాలా ఓల్డ్ అన్నమాట కదా?
ఉమ్ అవును అసలు ముందు కాలం నుంచి ముందు సివిలైజేషన్స్ కూడా లైబ్రెరీస్ ఉండేవి
మరి ప్రెజెంట్ లైబ్రెరీస్ ఎలా డిఫర్ అవుతున్నాయి?
అంటే ఇప్పుడు డిజిటల్ రిసోర్సెస్ కూడా ఇంక్లూడ్ చేస్సున్నారు. హలో
లైబ్రెరీస్ ఇంకా అడ్వాన్స్ అవుతాయా
ఉమ్ అవును కరెక్టే.
మరి స్టూడెంట్స్కి స లైబ్రెరీస్ ఎందుక్ ఇంపార్టెంట్ అంటావ్
అంటే బుక్స్ పర్చేస్ చే చెయ్యాలని చేయలేని స్టూడెంట్స్ కూడా ఫ్రీగా బుక్సు యాక్సెస్ చేయగలుగుతారు కదా లై డైరీస్ లో
అ
ఇంగా ఎగ్జామ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ కి కూడా చాలా హెల్ప్ చేస్ తుంది ఊమ్ అవును మరి లైబ్రెరీలో ఫస్టైం వెళ్ళినప్పుడు ఎలా అనిపిచ్చింది?
నాకు చాలా ఎక్సైట్మెంట్ అనిపిచ్చింది
ఎందుకు?
థౌజండ్స్ ఆఫ్ బుక్స్ ఒక ప్లేస్ లో చూసి సర్ప్రైజ్ అయ్యాను.
ఊ నాకూడా అలానే అనిపిచ్చింది.
ఇంకా బుక్స్ స్మెల్ కూడా స్పెషల్ గా ఉంటుంది కదా?
ఉమ్ నిజమే ఇంగా న్యూ బుక్స్, అండ్ ఓల్డ్ బుక్స్ స్మెల్ డిఫరెంట్ గా ఉంటాయ్
నిజమే
ఉమ్ ఇంగా మరి లైబ్రరీలో నీ ఫేవరెట్ సెక్షన్ ఏంటి?
నాకా లికిరేచర్ సెక్షన్ అంటే చాలా ఇష్టం.
నాకైతే ఇంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్షన్ అంటే ఇం చానా ఇష్టం.
నైస్ చాయిస్ నీది.
ఉమ్ మరి ఫిక్షన్ బుక్స్ చదవడం ఇష్టమా?
చాలా ఇష్టం.
ఉమ్ నాకు అసలు మిస్ట్రీ, నావెల్స్ ఇష్టం చాలా చదవడం అంటే.
నాకు అడ్వెన్చర్ స్టోరీస్ ఇష్టం తెలుసా?
ఉమ్ మరి బయోగ్రఫీస్ ఎందుకు చడవడం మంచిది?
సక్సెస్ఫుల్ పీపుల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ తెలుస్తాయి కదా తవి చదువుతే.
అవును ఇంగా ఇన్స్పిరేషన్ దొరుకుతుంది కదా.
అవును నిజమే.
ఇంకా మరి లైబ్రరీ లో సైలెన్స్ ఎందుకు మెయింటైన్ చేయ్యాలంటాం?
లైబ్రరీ లో సైలెన్స్ ఎందుకు మెయింటైన్ చేయాలి అంటే, ఇంకా అందరు అక్కడ ఉంటారు చదువుకునే వస్ తారు కాబట్టి వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఉండాలి కదా, కాన్సన్ట్రేషన్ అంతా చదవడానికి ఇంకా లైబ్రరీ లో సైలెన్స్ అనేది మెయింటెన్ చేయాలి.
ఉమ్ అంతేలే ఒకరు గట్టిగా మాట్లాడితే, ఇంగ వేరే వాళ్ళకి డిస్టర్బ్ అవు తుంది కదా.
అ కో
ఉమ్
మిక్ ద
హలో హలో హలో ఆ అవును వాయిస్ కట్ అయితా అంటే
ఆ మరి లైబ్రరియన్ రోల్ గురించి డీటెయిల్గా చెప్పు?
లైబ్రరీయన్ బుక్స్ ఇంగ ఆర్గనైజ్ చేస్తారు.
ఉమ్ ఇంకా రీడర్స్ కి బుక్స్ ఫైండ్ చేయడానికి హెల్ప్ చేస్తారు.
ఆవును ఇంగా మెంబర్షిప్ డీటెయిల్స్ అండ్ బుక్స్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తరు.
అవి అంతా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా.
ఉమ్ అవును చానా ఉంటయి.
మరి డిజిటల్ లైబ్రరీస్ గురించి ఏమనుకుం
అవి చానా యూస్ఫుల్.
ఎందుకం
అంటే ఇంటి నుంచి బుక్స్ యాక్సెస్ చెయొచ్చు అనమాట
అవును దీనివల్ల టైమ్ కూడా సేవ్ అవుతు
మ్మ్ అవును నిజమే
కానీ ఫిజికల్ బుక్స్ కి సపరేట్ చాము ఉంటుంది
ఉమ్ అవును డెఫినెట్గా
బుక్ ని హ్యాండ్ లో పట్టుకొని చదవడం స్పెషల్ ఫీలింగ్
నాకు కూడా అలానే అనిపిస్తుంది అసలు
మరి న్యూస్ పేపర్ రీడింగ్ హ్యాబిట్ ఉందా నీకు
ఆ అవును డైరీ హెడ్లైన్స్ చదువు చదవడానికి ట్రై చేస్తాన అనమాట
ఇంకాయితే కరెంట్ అఫెర్స్ నాలెడ్జ్ పెరుగు తుంది కదా దీని వల్ల మరి మ్యాగ్జైన్స్ ఇంపార్టెన్స్ ఏంటి
అంటే డిఫరెంట్ టాపిక్స్ మీద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి మ్యాగజైన్స్
లైక్ ఫ్యాషన్ అంట సైన్స్ అంటా స్పోర్ట్స్ అన్ని కవర్ చేస్తాయి కదా
హ అవును ఎగజాక్ట్గా
మరి లైబ్రరీస్ లో ఇంటర్నేెట్ ఫెసిలిటీ
ఆ కొన్ని మోడర్న్ లైబ్రరీస్ లో ఉంటాయి
స్టూడెంట్స్ ఆన్లైన్ రీసెర్చ్ చెయొచ్చు కదా
ఉమ్ అవును
మరి రీడింగ్ హ్యాబిట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటావు
అంటే మన ఒకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి
అవును ఇంకా క్రియేటివిటీ కూడా
ఇంకా ఇమాజినేషన్ పవర్ కూడా పెరుగుతుంద అనమాట
ఉమ్ కరెక్టే
మరి స్ట్రెస్ తగ్గించడానికి రీడింగ్ హెల్ప్ చేస్తుందంట
చాలా హెల్ప్ చేస్తుంది
అంటే ఒక మంచి బుక్ చదివితే మైండ్ రిలాక్స్ అవుతుంది
అ అవును నిజమే
మ్మ్ మళ్ళీ చిన్నపిిల్లలకి లైబ్రరీస్ కి రెగ్యులర్ గా వెళ్ళాలి కదా
అవును రీడింగ్ హ్యాబిట్ ఎర్లీ ఏజ్ లోనే డెవలప్
ఉ అది ఫ్యూచర్ స్టడీస్ కి హెల్ప్ చేస్తుంది
నిజమే
మరి లైబ్రరీ మెంబర్షిప్ ఎలా ఉంటుంది
యూజువల్ రిజిస్ట్రేషన్ చేసి మెంబర్షిప్ కార్డ్ ఇస్త
ఉ అంటే అప్పుడు బుక్స్ బాగా చేయొచ్చు కదా మనం
అవును
ఇ మరి బుక్స్ టైమ్ కి రిటర్న్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటావు
ఇంకాే వేరే రీడర్స్ కూడా బుక్స్ యూస్ చేయ్యాలి కదా
అవును కరెక్టే ఇంకా రెస్పాన్సిబిలిటీ అండ్ డిసిప్లిన్ కూడా నేర్పిస్తుంది
లైబ్రరీస్ అండ్ పబ్లిక్ లైబ్రరీస్ మధ్య డిఫరెన్స్ ఏంటి అంటావు?
దే స్కూల్ లైబ్రరీస్ మేయిన్లీ స్టూడెంట్స్ కోసం అనమాట. ఇగ పబ్లిక్ లైబ్రరీస్ అందరికీ అవైలబుల్ ఉంటయి.
అవును నిజమేలే.
హ్
మరి ఫ్యూచర్ లైబ్రరీస్ ఎలా ఉంటాయి అని అనుకుంటున్నావు?
రిసోర్సెస్ ఉంటాయి.
స్మార్ట్ సర్చ్ సిస్టమ్స్ కూడా రావ
ఉ అవును ఇంగా ఆన్లైన్ బుక్ కు రిజర్వేషన్లు కూడా కామన్ అవుతాయనుకుంటాన.
అవును అప్పుడు ఇంట్రెస్టింగా ఉంటుంది.
హ్మ్ అవును.
మరి లైబ్రరీలో ఒక హోల్ డే స్పెండ్ చేయగలవా?
డెఫినెట్ గా నువ్వు ఇగ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బుక్స్ చదవగలను కూడా. కాకతని మ్యామ్
ట్రూ బుక్స్ లవర్స్ అలానే ఉంటారు కదా.
హ్మ్ అవును కరెక్టే. స అం ంటే లార్జ్ బిల్డింగ్స్, థౌసండ్ ఆఫ్ బుక్స్ కంఫర్టబుల్ చైర్స్ అండ్ క్వైట్ రీ డింగ్ రూమ్స్ ఉంటే అదే నా డ్రీమ్ లైబ్రరీ.
నా డ్రీమ్ లైబ్రరీలో గార్డెన్ రీడింగ్ ఏరియా కూడా ఉండాలి.
అది సూపర్ ఐడియా యాక్చువల్గా.
నేచర్ మధ్య బుక్ చదవడం చాలా పీస్ఫుల్గా ఉంటుంది.
బుక్
మరి లైబ్రరీ మనకి ఏం నేర్పిస్తుంది? ది
అంటే లైబ్రరీలు మనకు నాలెడ్జ్ వాల్యూ నేర్పిస్తుంది, పేషెన్స్ అండ్ డిసిప్లేన్ నేర్పిస్తుం ది లైఫ్ లాంగ్ లర్నింగ్ ఇంపార్టెంట్ నేర్పిస్తుంది. అచ్చ
ఇంకలాయిలా బ్యూటిఫుల్గా ఉంటాయాన్ని.
హ్ అవును. అ ఎయ్ తింటనవా నువ్వు.
లేదు ఇంకా వెళ్ళాలి ఇప్పుడు. సరే అయితే నేను వెళ్ళి తింటాను. ఆకిలి వేస్తాంది.
సరే
సరే అయితే బాయ్.
మ